అ హలో
ఎలా ఉన్నావ్ నేను బాగున్నాను నువ్వేలా ఉన్నావ్
బాగున్నాను ఏం చేస్
ఏం లేదు నిన్నటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో వన్ డర్ లో రీల్స్ చూస్తున్నా చాలా ఎక్సైటింగ ఉన్నాయ్
మ్ అవును ఇంకా సేమ్ నేను కూడా చూసా వాటర్ రైడ్స్ చూస్తుంటే ఇప్పుడు వెళ్ళాలి అనిపించింది నా క్కుడ
జంగా మన సమ్మర్ లో వండర్లా ట్రిప్ ప్లాన్ చేద్దామా
మ్ డెఫినెట్లీ నేను ఇప్పటి నుంచే వెళ్ళాలి అని అనుకుంటున్నాను కానీ ఛాన్స్ రాలేదు
నువ్వు ఎప్పుడు వండర్లాకి వెళ్ళలేదా
లేదు నువ్వు
ఒక్కసారి స్కూల్ ఫ్రెండ్స్ తో వెళ్ళాను అది లైఫ్ లో మర్చిపోలేని ట్రిప్ అసలు
మ్ వావ్ అప్పుడు ఎలా ఉనింది ఎక్స్పీీరియన్స్
అ చాలా ఫన్ గా ఉనింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రైడ్స్ అంట వాటర్ గేమ్స్ అం అంట ఇంకా ఫొటోస్ ఫుడ్ ఫుల్ ఎంజాయ్ అను కో అసలు సూపర్ తెలుసా
మ్ చాలా బాగుంటుంది ఇంగ ఫస్ట్ ఫ్రైడే ఏంటి ఏమేక్కావు
నేనైతే రోలర్ పోస్టర్ ఎక్కాను ఫస్ట్
మ్ మ్ అయ్ య్యో నాకు రోలర్ కోస్టార్ అంటే భయం తెలుసునా చాన భయము నా కూడ ఫస్ట్ లో భయం లేేచింది కానీ ఎక్కిన తర్వాత చాల అనిపించింది నేను ఇంకా అరిచేస్తాను గట్టిగ
అందరు
అందరు అదే చేస్తారు అదే పని అనుకో ఇంకా వాటర్ రైడ్స్ ఎలా ఉంటాయి
అ
చాల బాగుంటాయి ఎస్పెషలీ వే పూల్ అయితే అల వేప పూల
బి
బీచ్ లో వేవ్స్ వస్తాయి కదా అ మనం వాటర్ లో నిల్చొని ఎంజాయ్ చెయొచ్చు ఓ వావ్ అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా
అవును ఇంకా ఇంకా రైన్ డ్యాన్స్ ఉంటుంది అయితే అదైతే సూపర్ తెలుసా
రైన్ డాన్స్ నా ఫేవరెట్ అసలు సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేస్తార
అవును ఇంక ఫుల్ టీచర్ సాంగ్స్ ఉంటాయి ప్రతీది ఇంకా ఎగరేయడమే
అబ్బా నేను అక్కడ నాన్ స్టాప్ గా డాన్స్ చేస్తానయితే
నువ్వు డ్యాన్స్ స్టార్ట్ చేస్తే ఆపడం కష్టంలే
అవును నిజమే ఇంకా వండలాకి వెళ్ళినప్పుడు మ్యాచింగ్ డ్రసెస్సుకుందమా సరే ఇంకా కజిన్ కజిన్ గోల్స్ అ అనుకుందాం అంతే ఇంగ
అంతే ఇంకా బ్లూ కలర్ టీషర్ట్స్ అంట బ్యాక్ జీ బ్లాక్ జీన్స్
అవు ఇంకా వాటర్ రైట్స్ కాబట్టి ఇంగ కొంచం మంచి క్లాత్సే పెట్టుకోవాలేమో కదా
అవును
ఫోటోస్ కూడ చాల తీసుకోవాలి మనం హు ఇంకా బెస్ట్ ఐ మీన్ కజిన్ డే ఔట్ రీల్ చేద్దామ
ట్రెండింగ్ సాంగ్ పెట్టి అప్లోడ్ చేస్తం
హు క్యాప్షన్ ఏంటి
ఏమో
మంచి క్యాప్షన్ చెప్పావు అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది కోట్ ఉంటుంది ఇంకా అక్కడ బిర్యానీ పిజ్జా బర్గర్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ దొరు
నేనైతే ఫస్ట్ ఐస్ క్రీమ్ తింటాను
ఉ వాటర్ రైట్స్ తర్వాత ఐస్ క్రీమ్ సూపర్ ఉంటుంది
కాటన్ క్యాండీ ఉంటుంద
ఉంటుంది అనుకుంట
అది కూడ
అది కూడ కావాలి అయితే
అ
ఉమ్ ఇంగా నువ్వు రైట్స్ కన్నా ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నావ్
ఫుడ్ ఇజ్ ఎమోషన్ కదా.
ఉమ్ అవును అది కూడా నిజమే. ఇంగా అక్కడ బిగ్గెస్ట్ రైడ్ ఏంటి? ఉమ్ ఆ ఇంకా
కొంచెం చేస్తా ఫన్ అదే కదా, ఇంకా రైడ్స్ ఎక్కప్పకపోతే ఎట్లా?
ఆ అయ్యో
నువ్వు స్క్రీన్ చేస్తా ఉంటావు, నేను నవ్వుతా ఉం
నవవుతా ఉంటా ఉమ్ రైడ్స్ అయ్యాక నేను చేసి చేస్తానులే.
క్యా
వాటర్ స్ప్లాష్ చేస్తాను.
అప్పుడు నేను కూడ చేస్తా నేనేం తక్కువా?
ఉహు ఇంగా మనల్కి ఇంకా
మన గ్రూప్ నించి
అంటే దూకు నుంచి ఇంటా నువ్వు నేను అమ్మా అక్క
అన్న వాళ్ళు అందరు రావచ్చు కదా.
అవువు ఇంగా అప్పుడు ఫొటోస్ ఇంగా బాగుంటాయి, గ్రూప్ సెల్ఫీస్, క్యాండడ్ పిక్చర్స్
సవునిన్
ఉమ్ అద్ నేనా ట్యాలెంటె
అవునులే
ఇంగా మార్నింగ్ ఎంత టైంకిి స్టార్ట్ అవ్వాలి?
అల్లి
అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి ఉమ్ అయితే నేను లేట్గా లేస్తాను.
ఒక రోజు కోసం మీ ఎర్లీగా లే ఏం అవ్వదు.
ఉమ్ సరేలే. సాంగ్స్ లె కుంటే అసలు జర్నీ ఉంటుందా చెప్పు, డెఫినెట్ గా విన్నాను నా సాంగ్స్. ఉమ్ ఎంద్ ఎందుకు ప్రతిసారి నువ్వేలె తీసుకునేది, విండో సీట్ ఎందుకు నీకు ఈ విండో సీటే కావాలి?
నాకు అఔట్ సైడ్ వ్యూ చూడాలి అండ్ నాకు సిక్ మోషన్ గూడ కొంచము.
ఉమ్ సరే అయితే రిటర్న్ లో నాది విండో సైడ్
అక్కడ లాకర్ ఫెసిలిటీ ఉంటుంది.
ఉమ్ అవును ఇంగ బ్యాగు్లు పెట్టుకోడానికి కదా.
అవును.
ఉమ్ మంచిది.
వాట్
వాటర్ అయితే ఫోన్ తీస్కెళ్ళ కూడదు మ్ లేకపోతే ఫోన్ స్విమ్మింగ్ చేస్తుంది అక్కడ
అవును ఎగ్జాక్ట్లీ
ఇంకా నేను వాటర్ స్లైడ్స్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నా
వాటర్ స్లైడ్స్ సూపర్ ఉంటాయి అసలు అక్కడ
మ్ ఫాస్ట్గా ఉంటాయా చాలా అంటే చాలా ఫాస్ట్గ ఉంటాయి అయ్యో నాక్ ఎగ్జైట్మెంట్ తో పాటు ఫియర్ అంటే భయం కూడా అయితాంది
అదే
అదే కదా థ్రిల్ అంటారు ఇంకా ఎగ్సైట్మెంట్ ప్లస్ ఫియర్ లేకపోతే ఎలా ఇంకా ఈవినింగ్కి టైడ్ అయిపోతామా
చాలా టయర్డ్ అయిపోతాము
ఉమ్ ఇంగ కానీ మెమోరీస్ వర్త్ ఉంటాయిలే అదేమో హండ్రెడ్ పర్సెంట్ మెమోరీస్ అయితే ఇంకా చెప్పలేం అండి క్రియేట్ చేయ హ్మ్ ఇంటికి వచ్చాక ఫొటోస్ అన్ని చూస్తూ ఉంటాం ఇంక రీల్స్ కూడ ఎడిట్ చేస్తాము
బెస్టీ ఎవరు
ఇంగ వండర్ల విత్ మై ఫేవరెట్ పర్సన్ అని
ఆ అయిన చాలా బావుంటాయి కదా ఈ క్యాప్షన్స్ అన్ని
మ్మ్ అవును ఇంగ మన ఫ్రెండ్షిప్లో బెస్ట్ ట్రిప్ అవ్వచ్చు
డెఫినెట్లీ
మ్ ఇంగ స్కూల్ మెమోరీస్ లాగా ఉంటుంది
ఇంకా ఇయర్స్ తర్వాత కూడా గుర్తుంటుంది
ఉమ్ అప్పుడు ఫొటోస్ చూసి నవ్వుకుంటాం
అప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో అని చెప్పుకుంటాం కదా
మ్ అవును ఇంకా నాకు నాకు ఇప్పుడే వెళ్ళాలనిపిస్తుంది
సేఫ్
సేమ్ ఫీలింగ్ నాకు కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళాలనుంది ఇంగ వండర్లా అంటే ఫన్ ఎగజైట్మెంట్ మెమోరీస్ అన్ని కలిసి ఉంటాయి
వువును ఎస్పెష్ ఇంగ కజిన్స్తో వెళితే ఇంకా స్పెషల్ అసలు ఎన్ని మెమోరీస్ క్రియేట్ చేయొచ్చు ఎంత ఎగ్జైట్‌మెంట్‌గా ఉంటుంది
ఉమ్ అవును నిజమే ఇంగ ఎప్పుడు ప్లాన్ చేద్ తం వెళ్లేది
ఫిక్స్ అయి
నైటే చేసుకుందం కంపల్సరీ వెళ్దాం అండి మ్ నెక్స్ట్ మంత్ అలా ప్లాన్ చేద్దామా
ఆ చేద్దాం చేద్దాం
ఉమ్మ్ ఇంకా ఫిక్సా లక్ష్మీ క్యానిల్ చెయకూడదు ఉ ఇక్కడే చెయ్యంలే నువ్వు కూడా చెయ్యద్దు ఊ నౌ కింద వండర్లా ట్రిప్ లోడింగ్ అన్మాట ఊమ్ న అవును ఇంగ ఫన్ గుడా లోడింగే
అరీ
అట్ ద రీల్స్ కోడింగే ఫోటస్ కుడా లోడింగే ఇంగ నవ్వులు గుడా లోడింగే ఇంగ అడ్వెన్ంచర్ గుడా లోడింగే
హూ వండర్లా మేమొస్తున్నామ్
ఊమ్ అవును అంతే చెప్పగలం ఇంగ వండర్లాకి
ఊ ఇంకా తిన్నావా
ఉ ఇబ్బుడే తినేసి కుచ్చోనున్నా ఎందుకో ఈ రోజ్ చానా ఆకిల్ అయిపోయ్ అంటే తినేస్నా భిన్న నువ్వు
అవునా లే
అవునా లేదు ఇప్పుడే తినాలని ఊమ్ సరేలే టైం అయితాందేమొ పొయ్యి తినూ
ఆ సరే ఐతే బాయ్
బాయ్